హలో ఆ చెప్పు ఉమ్మ్ ఉమ్మ్ వినిపిస్తుంది లక్ష్మి
ఉమ్మ్ ఎన్ తినవా ఏన్ స్పెషల్ మస్ మెస్లు ఈ రోజు
దోసే
దోసే ఇడ్లీ వడా
బా వడా ఈ వాడ పేటర్లే
ఆ
దోష చేసింది మీకేది ఉప్మా చేసింది లక్ష్మి ఈ రోజు రేప్ ఏం చేస్తారు
రేపు అక్క రమ్మంది ముగగరనియా
ఆ
అక్క దగ్గర పోదామని ఇగా రేపు ఏందో మలుగుతుందో ఆ పిల్ల రామ్మంది రా వచ్చేదానికి
రెహానా
ఇదిన్నప్ప ఎలాప్ప
దాని పిలిచింది మీ అక్క కదా ఎవరో కాదు కదా అంత అధ్వానంగా
ఆ ఎవరైనా పిలిచా ఆ పిల్లరును పిలిచిన కూడా పిలిచాను నేను
అవునా ఆ ఆ కాదు లక్ష్మి ఎంతైనా అ
ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ అలా గుడ్ అని ఫీల్ అవ్వడం కోసమా హై మా అంతా చేసేది
ఆ అంతే గాదే అంతే
గట్టిగా మాట్లాడు హైమా
అంతే లక్ష్మిీ అంతే
ఆ నువ్వెందుకు అరుస్తున్నావ్ గట్టిగా మాట్లాడమంటే
నువ్వే కదా గట్టిగా మాట్లాడమన్నావ్ అందుకే
మ మరి అంత గట్టిగా మాట్లాడాలా ఆ పిల్ల భవ్య వి చెవులు ఎగిరిపోతాయి
లేకపోతే పిలిస్ పిలవలేదు అని అందరి బాధ పిలిస్తే పోవడానికిేమి అంటే అభిమానంతోనే కదా పిలుస్తారు ఊరు ఊరుకు పిలవారు కదా
ఆ మా అక్క చెప్పువాళకి ఎంత కావ కావ్యక ఏమో వస్తాననింది
హమ్
మా డౌట్ డౌట్ గా ఆన్సర్ చెప్తుంటే
అదేది ఈ గాదు ఆ మైలు వాళ్ళ అక్క దగ్గరికి పోయించిందా తల్లీ
పోలా వచ్చిన రోజు వాళ్ళు రేకి మెట్రోకి వచ్చిన్నారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడడానికి
ఆహా
వాళ్ళక్క
వాళ్ళక్క హలో
హలో
ఆ ఏంది నువ్వు కట్ మధ్యలో మల్లా
లేలే ఆపలేదు నేను మాట్లాడుతూనే ఉన్నా వాళ్ళక్క
ఆ
ఉన్నంత కంఫర్ట్గా మా అక్క ఉన్నిఉంటే నాతో హైదరాబాద్ మొత్తం మొత్తం తిరిగేదాన్ని హైమ అంటున్నా ఆ వాళ్ళ అక్క తిరుపతికి పోమ్మంటది అన్నిీ అన్నిటికి పోమంటది ఈ పిల్ల రాదు పోదు
అంటే ఈ పిల్ల ఇంకా ఎక్కువ వదులుతుంటారు కదా అందుకని ఇలా వదిలే వాళ్ళ
కదా నిజమే హేమ అదేమో
ఆహా
మా అక్కంటే స్ట్రిక్ట్ ఉంటుంది నాకు
ఆ ఎవరిని
ఎందో కొంద అంతే ఏమి చేయలేం మీరేం పోవచ్చు కదా రేపు ఎక్కడ ప్లానింగ్
ప్లానింగ్ తొక్క లక్ష్మి
ఏ హైమ కోటికి పోతా అంటివి కదా హైమ
కో కోటకి పోయి వచ్చిన లక్ష్మి
ఎప్పుడు
ఆ అమ్మ ఆ రోజు చార్మినార్కి పోయిన రోజు ఆ రోజు మేము వచ్చింది ఐదుకి
అవును సరే మరి క్లాత్ ఐ మీన్ కాస్ట్ ఓకేనా
కోటిలో ఏం లేవు టూ ఫిఫ్టీ లక్ష్మి టాప్స్ అయినా
అవునా
ఆ కోట్లు అయితే టూ ఫిఫ్టీ ఆ జీన్స్ మీద టాప్స్ అయితే వన్ ఫిఫ్టీ హలో హలో
నార్మల్ టాప్సు
నార్మల్ టప్స్ టూ ఫిఫ్టీ
ఆ
అది అది కాకుండా కేపి హెచ్బి దగ హెచ్బి అని ఉంది
ఆ అవునవున్లే
ఆ ఆడ మాత్రము నార్మల్ టాపు వన్ ఫిఫ్టీనే జీన్స్ టాపు వన్ ఫిఫ్టీనే.
ఓకే అద్ స్ట్రీట?
ఆ స్ట్రీట్ లాగే
ఆ కోటికి దానికి డిస్టెన్స్ ఉంద?
ఉంది లక్ష్మి
ఆ
ఇది కేప్ పి హెచ్ పి అనేది వీళ్ళు చరిత వాళ్ళు ఉన్నారు కదా అక్క లక్ష్
కొన్నావా అంటున్నా.
ఆ కొన్నా
ఎన్ని
ఎన్ని కొన్నా ఆరుగొన్ననేమో టాప్స్ అంతే.
ఓయబ్బో టు ఫిఫ్టీ నా వన్ఫిఫ్టీ నా
వన్ ఫిఫ్టీ లక్ష్మి అబ్బా వన్ ఫిఫ్టీ లక్ష్మి బాగుండాయి లక్ష్మి టూ ఫిఫ్టీ అయినా అదే అట్లాగే ఉన్నాయ్ వన్ ఫిఫ్టీ అయినా అట్లానే అదింకా వన్ ఫిఫ్
ఫోన్ అయిపోయినాక ఒకసారి ఫోటో పెట్టు హైమ
ఎన్ ఏంటియి డ్రెస్సులా? ఆ సరే
జీన్స్ కొండ్ల
ఆ జీన్స్ ఏం కొనలేదు లక్ష్మి.
ఊ నిన్న కావ్య నేను వెళ్ళినాము కావ్య కొనింది జీన్స్ ఉ.
నువ్వు అది తీ తీసుకోవాలంటున్నవే టీ షర్ట్ అదే షర్ట్ మొన్న చూపించావు కదా అద్ తీసుకోలే నువ్వే
నేను ఇంకోటి తీసుకున్నా ఆ ట్రైల్స్ వేసి వచ్చేసి ఇక్కడికి కొచ్చి వేరే షట్ తీసుకున్నా
అవునా
అది ఎనిమిది వందలు అంట
ఆ ఆడట్లానే ఉంటయిలే హలో
హలో
ఎందుకు కట్ అవుతుంది లక్ష్మి అది
ఏమో హైమ అది స్క్రీన్ ఆన్ లో ఉంటేనే వయిసు ఇనిపిస్తాంది.
అదేందది.
ఏమో అబ్బా వాళ్ళు ఏం చేస్తున్నారు? భవ్య ఇంకో పిల్ల.
ఏం జేయల ఫోన్లు చూసుకుంటాంది.
ఇంగో పిల్ల పేరు ఏం పేరు
పేర్లు కూడా మర్చిపోతావా అమ్మ నువ్వు
చెప్పమ్మా పేర్లు ఇప్పుడు నీది మర్చిపోతే నువ్వు బాధపడాలే నీది ఉంది గదా
జమీందారి కూతురు లాగా పేర్లు కూడా మర్చిపోయింది. ఆ
హ్ ఇన్నేళ్లు అయితుంది బయటికి ఏడికి వాలతో తెలియద్
హలో
హలో
చెప్పు హైమ ఏం పేరు
టీ చెప్పానగా
చెప్పినావా వినిపించలేదే
ఓయమ్మ ఎప్పుడో జేప్పిన లక్ష్
ఇగా ఇనిపించలేదు హైమా
ఇప్పుడే చెప్పి నీకు ఎందుకు గుర్తుంటాయిలే లక్ష్మి పేర్లు గూడాఅన్
ఆహా
ఆ ఏం లేదు ఏం జేస్తుందంటే పడుకోన్ ఉన్నా అన్ జేప్
ఊ
ఉ ఏంది పడుకొనున్నావా
నైటు రంగా ఉండుకొనీ నువ్వు హైమా ఒక చోటు దిసుకొండొచ్చు గదా ఎందుకు డిషెస్ ఇట్లా దిసుకున్నారో అనుకుంటా
ఓర్ వార్ వారే
లేదు లే మీమేంది ఎవరి పాటు వాళ్ళు రిఫరెన్స్ దొరుకతే వచ్చేసినాము.
ఆ
అన్ జేపిన ఎవరు బాధ ఓలది హైమా ఎంత గజి బిజి అయింద్ జూడు ఏంది ఈళ్ళు వాయిస్ ఆర్ డరు గర్ల్స్ అంటారు బాయ్స్ గర్ల్స్ బోవాలంటారు. ఒకలేగాన్ బాయ్ లాస్ట్కీ బాయ్
ఊర్ల అసలు ఎవరి చేయలేదు గదా అసలు ఎవరు ఇంగ్లీష్ చెప్పేచేయాలె ఎవరో ఎవరో ఐదు మందో ఎంత మందో ఆ హై తిరుపతిలో చేస్తారని తబీహా అంటున్నది మరి
పాదు జేషు తే హైద్రాబాద్ లో ఉన్నారు. మనోజుస్ ఆ ఓయమ్మా నువ్వేనా అంత గట్టిగ్ అరస్ ఒసావ్ హైమా దొంగ ముఖందాన ఉడతల్ వట్టేదాన
సరే సరే లే లాహిష్ ఎవరది హినే అంత ఖాలిగా వర్లే ఇల్లకేల్చి ఎవర్ ఆ పాద్ లక్ష్మి సబిహా అన్నది మొన్న ఇట్లాగే కాల్ జేసున్నది. హలో హలో
పో హైమా
ఇంట్లాగా ఒక పది రోజుల క్రితం సబీహా చేసినది ఇట్లా కాల్ ఒక మాట్లాడినప్పుడు చెప్పింది ఈ మాట లక్ష్మి
ఉమ్
ఏమని
పాతమాత్ర ఉన్న ప్లేస్లన్నీ తిరిగేశాడు ఎందుకు వచ్చాడేమో తెలియదు నాకైతే
ఏడుక
స్వర్ణగిరి అంటా
ఓ
మాల్స్
హైదరాబాద్ కాదు లక్ష్మి కొంతమంది వాళ్ళు బెంగళూరు వెళ్ళ ఉన్నారే
ఆ అబ్బాయి ఎరు మనోజ సాయి వెళ్ళినారు
మేబ సీఆర్ వాళ్ళు ఏమన పోయినాారేమ హ ఏమనా
ఏమో ఇంటర్న్షిప్ చేయడానికి అడిగారు మన క్లాస్ బాయ్స్ ఫైవ్ మెంబర్స్ సారు ఒప్పుకున్నాడు వచ్చి మాట్లాడి రావాలనుకుంటున్నారంటే ఎవరిమే అన్న నేను పేర్లు ఎవరు అన్నా మన క్లాస్ బాయ్స్ అన్నది ఇంకా సర్లేబ్బ మన ఎందుకు లేైతే మనం తెలుసుకొని ఏం చేస్తనా అవునా ఐదు మందికిైనా కలిగింది అనుకున్నా
ఓ
సూర్య వచ్చేసరికి అందరు బెత్తర కొట్టుకుంటుండేమంట
ఆహ్
సూర్య వచ్చాడు కదా అందుకనే ఏమన్నా అడుగుతాడని అ
అవును ఆయన చెప్పినాడు కదా
సూర్యరయపోతే భయపడేవన్న కాదులు బిడ్డలు అ ఏం పోడందమ్మా తెల్ల ఇకాలేంట వర్లా
చెప్పు హైమా
ఏం లేదు లక్ష్మి ఫోన్ అయ్యి వినిపించట్లేదు అంటున్నా
ఆ వచ్చారు ఎవరు బాధ ఉంది హైమా నిజంగానే ఎవరిెడ్ పోయినార ఎవరికి ఇ తెలియదు కన్నా లాస్ట్ వరకు
యెట్లు అటు యెట్లు అటు
అవును కావ్యకు మాత్రం ఒ ఫుల్ రిలైజ్ అయింది
హమ్
ఇన్ రోజులు ఎట్టే అయినావమ్మా తల్లే నంగ ఇన్ రోజులకి మెంలు వచ్చేసారు నీ హ్యాండ్స్ అప్పంట
హా
ఉ ఇన్ని నువవు ఆ ఎవర్ నేన్ క్వశ్చన్ చేససి కూడా ఆ పిలత్ ఈ పిల్ ఎట్టే ఆగతది అనుకో ఉన్నా
హమ్
కానీ ఇప్పుడు అర్థంమవుతుంది ఎవరుెవరితో ఎగుతున్నారో ఆన్
నాా తెలుసువదా
ఆ
నాకు తెలుసు కదా అంటున్నా
ఆ
మీరు కొచ్చుంటా ఉన్నప్పుడు నాక్ తెల్సి